ఆ ఆ నమస్కారం అండి బాఉన్నారాండి మీరు
బాన్నారా
ఆ బాగున్నామండి మీరు బాఉన్నారా
హలో
హలో వినిపిస్తుందా అండి మీకు బావున్నామండి. మీరు బావున్నారా
ఉమ్ ఏం చేస్తున్నారు.
ఏం లేదండి అదే ఆ ఉగాది పండగాైంది కదండ్ నేనీన్నా
ఉగాది ఫెస్టివల్ అయిపోయిందా.
ఆ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ కూర్చున్నామండి. ఏమేం చేసాము, ఏమేం లేదు. పిండి వంటలు. మీర్ ఎలా చేస్తారండి మీ స్ సైడ్ ఉగాది.
అవునా ఎలా జరుపుకున్నారండి ఫెస్టివల్లు
ఆ బాగా చేసుకున్నామండి. అంతా ఫామిలీ అంతా ఒక ప్లస్ గ్యాదర్ అయ్యి. పిన్నీ ఆ ఆ అవునండి పిండివంట్ టలు అది పచ్చడి మల్లి అమ్మ వాన్ టెంపుల్కి ఎళ్లేసి హలో హలో హలో
హలో వినిపిసుందా
ఆ ఇనిపిస్తుందండి నాకు. మీకు ఇనిపిస్తుందా. హలో
ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారండి. మాకు కొంచెం తెలిద్ చెప్పండి.
చడ్ వచ్చేసి. అదంతా చెడ్రుచులు కదండి. ఇప్పుడు మామిడి, చింతపండు, బెల్లము, ఉహ్
అన్నీ ఎ ఎన్ని ఎన్ని రకాలండివే చేసేది
చేడ్రుచులు అది. మనకి ఇప్పుడు సెవెన్ అర్ ఫైవ్ ఐటమ్స్ ఏమో యాడ్ చేస్తారు అనుకుంటానండి.
మామిడి, చింతపండు, ఆ వేప్ వేపాకు పూలు, బెల్లము,
ఆ మళ్లీ అవి మిర్యాలేమో దంత్ చేసేస్ వేస్తారు కదండీ.
మిర్యాలు
అవేవో గసగస్ తలా ఏమో దంచేస్తారు కదండి. అది ఏసి చేస్తారు. అ అంతే అండి నాకు తెలుసు మీ సైడ్ ఎలా చేస్తారు
మ్మ్
మీస్ ఆ మీ సైడ్ ఎలా చేస్తారండి
మా సైడు మా సైడ్ కూడా చేస్తారండి ఉగాది పచ్చడి
ఎలా చేస్తారు
అన్నీ ఏడు రకాలు వేసి చేస్తారండి బెల్లము బెల్లము వేపాకు పూలు ఆ ఆ చేదు చి చింతపండు రసము మామ్ మామిడి
ఓకే
హలో
ఆ వింటున్నానండి చెప్పండి
మ్మ్ మామిడి ఆ మామిడి పళ్ళు మ్మ్ ఇంకా ఒక ఐదు ఏడో ఏమో చేస్తారు మా అమ్మగారు చేసారండి బాచేస్తారు
అవునా అండి ఓకే
టలూ అన్నీ చేస్సారు
చ అ మీన్ పన్ మ మేమైతే మా ఊర్ సైడ్ అయితే మేం పండగ ముందే ఒక టూ త్రీ డేస్ ముంద్
మీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుందండి మీకు హలో హలో వినిపిస్తుందండి మీకు మేమైతే టూ టూ డేస్ బ్యాకే ఇల్లంతా శుభ్రం చేసుకుంటామండి అంతా ఇల్లంతా కడుకు కడిగేసి ఆయన తర్వాత మరుసటి రోజు ఆయుధాలు పూజ చే స్తారు కదండి
మ్మ్ రెండు రో రెండు రోజులు చేసుకుంటామండి ఈ ఇప్పుడు మా అమావాస్ టు వచ్చింది కదా
ఆయుధాల పూజ చేస్తామండి మరుసటి రోజు
వినిపించడం లేదు నీ మాటలు సరీగ
ఇబ్బుడినిపిస్తుందా అండి.
ఉమ్ వినిపిస్తుంది ఇప్పుడు ఉమ్ పా మ్మ్ మది పల్లెటూరు కదండి సంక్ క్రాంతి ఇంకా చాలా బాగా చేసుకుంటాము.
అవునా అండి ఎలా చేస్తారు? ఏం చెప్తారా మాక్
ఉం ఆ మేమా ఒకరో పిండి వంటలు గారెలు ఆ పరమాన్ నమో
ఉ ఆ వింటున్నానండి. చెప్పండి
పరమాన్నము మేము చెరుకు పెట్టామండి చెరు కు కూడా పూజకు పెడతామండి. ఒక రోజంతా పు ఆ పబ్ పొద్దున్నే లేచి పూజ అంతా చేసి
మ్మ్
పిండి వంటలు చేసి నైవేద్యంగా నీ సమర్పిస్తామండి. పంటలు పండిచ్చిటవన్ని న్నీ ధాన్యాలన్నీ దేవుడు ముదు దేవుడు ముందు ఆ అన్ని కొన్ని కొన్ని పెట్టి బియ్యము ఆ కందిబ్యాల్లు అ పెసలు అన్ని ఒకైదు రక్ కాలు పండించినవన్ని పె ట్టేసి అ ఆ పూజ అన్నీ నైవేద్యాలన్ని గారెలు ఆ పరమాన్నము చిత్రాన్నము ఆ అన్ని చే ఆ అన్ని ఒక ఐదు రక్ కాలొ ఆ నా ఇవి పిండి వన్ టలన్ని పెట్టేసి పూజ చేస్ తామండి పొద్దున్న
ఆహ్ అవునండి ఆ మీరు దా దానాలు ఇవ్వరా అండి సంక్రాంతికి ఈ ఆమెన్ పంటంతా అప్పుడే వచ్చింటుంది కదా ఆ మీన్ దానం చేస్ త్తరు కదా
హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు ఇన్పిస్తుందా అండి హలో ఆ మీన్ దానాలు చేస్తారు కదండి సంక్రాంతికి దానాలు చేయరా
ఉ దా దానాలు కూడా చేసామండి ఇలా ప్ ఆ గుడిలో పూజ చేసే వాళ్ళు మా ఊర్లో గుడి చే పూజ చేసే వాళ్ళు అన్ తా ఆ రోజు దాన్ ధాన్యం పెట్టిచ్చు కోడానికి వెళ్తా వస్తారండి అ వాళ్ళందరికీ ధాన్యం ధాన్యము డబ్బులు అంత ఇచ్చి వాళ్ళ ఆశ్ శిర్వాదం మేం తీసుకుంటామండి
అవునన్ డి ఓకే
పొద్దున్న ఫైవ్ ఫోర్ కే లేస్ ఏ సి ఫోరు త్రీ కలా లేసేస్ తి నైట్ అంతా రంగోలి ముగ్గులు అంతా ఇంటి ఆ ఇంటి పక్కన వాళ్ళు కి వాళ్ళు మా ఇంటి దగ్గర ముగ్గేసి మేము వాళ్ళింటి దగ్గరకి వెళ్ళి ముగ్గేసి అలా చానా సందడిగా బాగా ఉంటుందండి పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ మా ఆ నాకు రంగోలీ వేయాలంటే చాలా ఇష్టమండి నేను ఈసారి మాం ఇరవై ఐదు చుక్కల్ ది పెద్దది వేసానండి రంగోలీ డిజైన్ మా ఇ ఆ మా ఇంటి ఎదురుగుండే వాళ్ళంతా చాన బాగుంది బాగ వేశావు అని అన్నారండి
ఓకే అలా ఇయితే ముగ్గయ్ వ ముగ్గుల్ బానే వేస్తారనుకుంటా
ఉమ్ అవునండి మా ఇంటి ఎదురుగానే బాగా చుట్టూ చెట్లు అందమైన మా ఇంటి పక్కనే కాలువా నీటి కాలువా పారుతుందండి అవి వాతావరణానికి మా సంక్రాంతి పండగ కి చనా బాగుంటుందండి మా ఊరు ఒకసారి మా ఊరికి మా ఊరికి రండి మీరు ఒకసారి సంక్రాంతికి చాలా బాగు చేస్తాము
నెక్స్ట్ టైమ్ కానీ గోదావరి సైడ్ మీకు తెలుసా అండి గోదావరి సైడ్ హలో
హా వినిపిస్తుంది చెప్పండి
బాగా చేస్తారండి అక్కడ సంక్రాంతి అక్కడ గోదావరి లో బాగా చేస్తారండి సంక్రాంతి
గోదావరి సైడ్ బాగా చేస్తారా
గోదావరికి మా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు అక్కడ సో పిలిచారు అటు సైడ్ ఫేమస్ అండి సంక్రాంతి ఎక్కడైనా ఇండియాలో బాగా చేస్తారు అంటే అది గోదావరి లోనండి బాగా చేసేది
ఆ అంత చుట్టాలు అంతా వచ్చేసి ఇలా కోడి పంద్యాలు అలా జరుగుతాయండి అక్కడ
ఆ కోడి పంద్యాలు మళ్ళీ ఇవి బోట్ బోట్ ఉంటాయి కదండి ఆ బోట్ హలో ఎద్దుల పోటీలు మళ్ళీ చాలా పందాలు చేస్తారండి పేకా టలు మళ్ళీ బోటింగ్ ఉంది అక్కడ వా వాటర్ ఎక్కువగా ఉమ్ బోటింగ్ బంద్యాలు చాలా బాగుంటుందండి రకరకాల వంటలు అవునండి చాలా బాగా చేస్తారు నాకైతే అక్కడ వెళ్ళిన తర్వాత కొమంటే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఎంత బాగా చేస్తారా ఇలా పండగ అనేది పండగ బాగా చేస్తుంది ఇప్పుడు వినిపిస్తుందండి ఆ బాగా వినిపిస్తు చూడండి నాకై అక్కడంతా బాగా చేస్తారండి మీరు పడే ఒకసారి వెళ్ళసి విజిట్ చేయండి సం క్రాంతి టైమ్ లో గోదావరి సైడ్ అక్కడ పిండి పిండి వండి ఎన్ని ఐటమ్స్ చేస్తారు తెలుసా పిండి వంటలు చాలా ఐటమ్స్ చేస్తారండి అడ్ సైడ్ డు పిండి వంచ వచ్చేసి మీకు తెలుసా అండి అది అ ఆ సద్దుల్ ఇవి సున్నుండలని చేస్తారండి సున్నుండలు తెలుసా చండి మీకు
ఆ సున్నుండలు
సుండుండలే చేస్తామండి సంక్రాంతి పండగకు సొ నా ఫే బాగా ఫేమస్ అండి మళ్ళీ గోదావరి పూత రేకులు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తామండి మేము మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ వెళ్ళేసి రండి గోదావరి సైడు ఇంకా అండి ఇంకా సంక్రాంతికి మీ ఊరు సైడ్ ఏమనా పోటీ పంద్యాలు ఏమిండవా హలో మీ ఊరు సైడ్ ఏమన్నా పోటీ పంద్యాలు పెట్టారా
ఆ ఏం
ఆమె ఆమను పంద్యాలు సంక్రాంతి కంటే ఎకో కోల్ళ పందేము
కో నాటుకోడి గారెలు రాగి రాగి సంకటి అడి మరీ ఇక్కడ
ఆ చెప్పండి విన్న
రాయలసీమ రాయలసీమ అండి
అవునండి ఆ రాయలసీమ అంటే నాటికోడి పులుసు బాగా పెడతారులేండి అవునండి బాగుంటుందండి
ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అ అ మంచిిగా ఉంటుంది నాటి నాటి కోడి రాజ సంగటి
ఆ అవునండి మీకు కోలు ఉన్నాయండి లేకపోతే బయట తెస్తారా కోళ్ళు ఉన్నాయా అండి నాటు కోళ్ళు ఉన్నా ఉన్నాయండి ఇంట్లో
ఏది హలో
నాటి కోడి పుంజులు ఉన్నాయండి మీ ఇంట్లో అని అంటున్నా
వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ ఏమీ ఇనుపించలా
ఈ కొకో కోళ్ళు ఉన్నాయండి మీ ఇంట్లో
డి మాకి
అవునా అండి మేము కూడా అది నాటికోడి పులుసు మీరు చెప్తా అంటే నాకు మీరు చెప్ అంటే నాకు నాటు కోడి తినాలనిపిస్తుందండి హా మీరు చెప్పు చెప్తా ఉంటే నాకు నాటుకోడి పులుసు ముద్ద తినాలి అనిపిస్తుందండి
వాయిస్ బ్రేక్ అవుతుంది
అవునండి సరే సరేనండి ఉంటాను మరి ఉంటాం మరి మళ్ళీ చేద్దాము బాయ్ అండి ధన్యవాదాలండి